లో
లో హాయ్ బాగున్నాను ఎలా ఉన్నారు
బానే ఉన్నానండి
ఏం చేస్త ఆ తిన్నానండి ఏం కూర వండారు
బెండకాయ కూూర
హలో నేను మునక్కాయ కూర వండానండి మునక్కాయ కూర వండా నండి మున మునక్కాయ కూర
ఆ వినిపించింది
ఆ ఏంటండి ఇంక ఏం ఈ రోజ ఏంటి స్పెషల్ క్కాయ చెట్టు ఉందం ఉందండి మాకు మునక్కాయ ఆకు తింటే చాల ప్రయోజనాలు ఉన్నాయి మునగాకుతో మునగాకుని పొడి చే ఎండబెట్టి పొడి చేసి తింటే చాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఐరన్ డెఫిషియన్సీ ఇప్పుడు కళ్ళు సైడ్ వస్తుంది కండి మునగాకుతో పప్పు చే అవును పప్పు చాల టేస్టీగా ఉంటుంది మీక్ తెల్సా ఎలా చేయాలో
తెలీదు నాకు మీక్ తెల్సా
ఆ తెలుసండి
చేసారా మీరు ఎప్పుడైనా
చేస్తూనే ఉంటానండి ఎప్పుడు మునగాకు వేసి పప్పు చేస్తూనే ఉంటాను
ఎలా చేస్తారు దాంతో
నార్మల్ గా మనం టమాటా పప్పు ఆ టమాటా పప్పు ఎలా చేస్తామొ అలానే ఆ పప్పు కడికి దాంట్లో తమా ఒక టమాటా పచ్చిమిర్చి వేసి
మ్
ఈ మునగాకు బాగా కడిగి వేయాలి నార్మల్ గోంగుర పప్ ప్పు చేసినట్టే ఇంకా కుక్కర్ ఐదు ఆరు విజిలు పెడితే పప్పు ఉడికిపోతుంది
అంటే సేమ్ టమాటా పప్పు లోనే ఈ ఆకులేయలా
ఆ అంతేనండి ఏం లేదు చాలా ఈజీ
మ్ మ్
ఇంకా ఏం చేస్తున్నారు
ఏం చేయట్లే ఏం చేస్తున్నట్టు
పిల్లలు ఇప్పుడే నమాజ్కి వెళ్తున్నారండి
ఆ
నమ జ్ చదువు మీరు అక్కడ నమాజ్ చదువుతున్నారా మీరు
మ చ్
హలో
చదువుతున్నం మీరు చదువుతున్నారా
మేం ఫ్రైడే మాత్రమే చదువుతున్
మ్ అంటే నేను ఖాళీగ ఉన్నప్పుడళ్ళ చదువుతున్నాను కానీ ఇప్పుడు నాకు
అ ఆ ఆ టరండి ఒకచోట కొంచెం క్లీన్ చేసుకొని నమాోజ్ చేసుకోండి
ఆ అలాగే స్కూల్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతయి నేను వన్ మంత్ అయిపోయిన తర్వాత వస్
కూల్ వన్ మంత్ శాలరీ పడగానే వస్తారా
ఆ
ఆ స్కూల్స్ జూన్ ట్వెల్వ్ నుంచి స్టార్ట్ అంట జూన్ ఫోర్ కీ చిన్నబ్బాయి బర్డే ఉంది చిన్నబాయిది బర్త్డే సెలబ్రేట్ చేయాలి
హాలో స్కూల్ స్టార్ట్ అయితే అమ్మోళ్ళకి హ్యాపీిగా ఉన్
ఆ ఔను మ చిన్నోడిదీ హ్య ఫోర్ కి రేపు కాకేళ్ళుండి హ్యాప్ హ్యాపీ బర్త్డే ఉందండి ఇది కేక్ కటింగ్ లు అయి ఏం లే కాకుండా ఎక్కడికన్నా వెళ్దామని అనుకుంటున్నా
అవునా
నయము ఎగ్జిమిషన్ కి వెళ్ళం నాయగర వాటర్
ఎక్కడికెళ్తారు
ఎక్కడికైనా వెళ్దాం అనుకుంటున్నాను మ అడుగుతున్న వెళ్దామని ఉ
తీసుకెళ్తారా ఐస్ క్రీమ్ పార్లర్
ఆ అలానే బయటికి తీసుకు వెెళ్ళమని చెప్తున్న కేక్ కటింగ్ అదేం లేకుండ
ఉ
నార్మల్గా బయటికి వెళ్ళామ అని చెప్తున్నా టే మీరు ఎక్కడికైన వెళ్తున్నారా ఫ్రెండ్స్ తో అలా సరదాగ
లేదు కాళీ ఉండట్ల ఇప్పుడు
వర్క్ ఎ సరిపోయిదిలేండి ఇంకా యాడ ఎళ్తారు బయటికి
ఆ అంతేనండి
ఏం చేస్తున్నారు
నేను బట్టల్ మడత పే సర్దుతున్నానండి ఆ
అయింద పని
పని అవ్వలేదండి ఇప్పుడు అంట్లు కడగాలి పిల్లల చేయించి పంపించాను ఇప్పుడు ఇంక అంట్లు కడిగి ఇల్లు ఉడవాలండి మీకు అక్కడ ఫుడ్ అది ఎల బాలేదంటున్నారుగా
పర్ల ఒక్కొక్కసారి బావుంటుంది ఒకసారి బావుం
ఆ తినలేకపోతున్నార
ఈ ఒక్కొక్కసారి ఏమో ఉప్మాలు అదె పొంగల్ లాగ అవి పెడుతున్నారు ఇడ్లీ పరోట
ఆ అయ్యో
ఎలాగొ అడ్జస్ట్ అవ్వాలి
ఆడ్జెస్ట్ అవండి సరే
అట్ సైడే బావుంటాయి ఇంక
ఈ రోజు ఆయి ఈరోజు చుట్టలు వచ్చారు
ఆ
మా ఇంటి పక్కన చుట్టాలు వచ్చారు వాళ్ళు ఇప్పుడు దాక ఉండి ఇప్పుడే ఎళ్ళారు
ఎందుకు ఏమైన స్పెషల్ అ ఇవాల
స్పెషల్ ఏం లేదు మామూలుగ వచ్చారంట నిన్నేమో క్కలు అవి వండామండి
ఉ
చెక్కలు అయి వండేసరికి నాకు నడుముల్ నొప్పులు చ్చే కాళ్ళు నొప్పులు కొన్ని నొప్పులు వచ్చినాయండి ఇంక
హు
అసలు ఇంకోసారి వండగుడదు అనే అనిపిచింది నాకు
ఉ నిజమేనండి చక్రాలు వండలేదు వండాం చక్కలు వండామం
ఆయ్ మీ రొక్కలే వండారా
ఆహ్ మా అత్తయ్య వాళ్ళు సహాయం చేసారు
మ్
ఒక్క దాన్నే చేస్తే ఇంక ఏం లేదండి అసల
ఉమ్
మొ మొన్న నజ్మా మాట్లాడిందండి
మ్
బాబోయ్
ఏం మాట్లడింది
మీరన్నా సాఫ్ట్ గా మాట్లాడతారు ఆ పిల్ల ఎందో విదిలిచ్చుకునిద్ది
మ్
ఆ అర్ధం ఎలా చెప్పద్ చెప్పిందే చెప్పిద్ది ఆపిల్ చెప్పిది నాకు వినుపడ వినపడదు స్టక్ అయిపోతుందంట ఫోను అమ్మాయి చెప్పేది నాకు వినబడదు నేను చెప్పేది ఇదమ్మాయికి వినపడదు ఏదేందో మాట్లాడాం ఫోన్ అంటా స్టక్ అయిపోతుందంట సిగ్నల్ లేదంట అక్కడ
అవును సిగ్నల్స్ అందట్ల నేనే ఎవరికైనా ఫోన్ చేద్దామంటే ఒకసారి కట్ అయిపోతుంది
మన ఇద్దరం బానే మాట్లాడత్నం అమ్మాయికే సిగ్నల్ ఉండట్లేదంట ఏదేదో మాట్లాడిద్ది తిట్టిద్ది మాట్లాడవేంది అని మళ్ళీ
ఉమ్
అందుకే తనకు చేయకుండా మీక్ చేస్తున్నా
మ్ ఒకసారి సిగ్నల్ అందట్లా మళ్ళీ రీఫ్రష్ రీస్టార్ట్ చేసి ఫోన్ మళ్ళీ చేస్తు
ఆ
హ్యాంగ్ అవుతుంది పోన్
స్టోరేజ్ అది కూడా ఉండట్లేదండి ఫోన్ లో పాత ఫోన్లే గట్టి ఫోన్లు ఇప్పుడోచ్చేయన్నీ డబ్బఫోన్లే ఇప్పుడు వచ్చేఅన్నీ డబ్బా ఫోన్లే
కీప్యాడ్ ఫోన్లే మంచిగా చక్కగా పని చేస్తయి
ఇప్పుడు వచ్చే బైక్లు కూడా మంచివి కాదంట మొన్న మా ఆయన బైక్ కొనుకొ కొందాం అని చూసి వాళ్ళ అన్నయ్య చెప్పారంట ఇప్పుడు వచ్చే బైక్ అయన్నీ గట్టి అదే పార్ట్స్ అయ్యి న్ని గట్టికి కొనుక్కో కొత్తది వద్దు అని సెకండ్ హ్యాండ్ తే ఇప్పించారు బండి
మ్
కొనుకును పాత బండ్లే గట్టిగున్నయి ఇప్పుడొచ్చేయి కొత్త కొత్త బండ్లన్నీ అసలు బాగోట్లా
మ్
అన్ అన్ని బాగో అంటే స్ట్రాంగ్ ఉండవంట
అంటే ఆ డోమ్లు అవన్నీ ఆ డోమ్ లో అవన్నీ పలుచగా ఉంటాయి అవి ఫస్ట్ లో వే తే అది గట్టిగా ఉంటున్నయి
ఇంతకు ముందు అదే రెండు వేల పన్నెండు ఆ బైక్లయితే గట్టియి అంట చెప్తున్నారు
ఉమ్
కొత్తది కొనుక్కోలేక కాదు కొత్తయి కన్నా పాతయే గట్టి అని కావాలని సెకండ్ హ్యాండ్ది కొన్నా మేము
ఉహు
ఉమ్ మెకానిక్ వాళ్ళకి తెలుస్తయి కదా ఏయ్ మంచియి ఏయ్ గట్టియి మెకానిక్ వాళ్ళే వద్దన్నారు. తామంటి ఆహా
అవును మా తమ్ముడు కూడా కొనుక్కునేటప్పుడు అదే చెప్పాడు
తెలుసా సూబానా సుభానత్త వాళ్ళ అబ్ అబ్బాయికి చెవి ఆపరేషన్ చేశారని ఆ
సక్సెస్ అయిందా మరి
ఆ సక్సెస్ అయింది నిన్నే ఫోన్ చేసింది అదేందో స్పీచ్ థెరపీ అయి అయి స్పీచ్ థెరపీ అయి ఇప్పించాలంట అబ్బాయికి
ఆ అంటే ఇప్పుడు దాకా
పాపం రోజు గుం రోజు గుంటూరు వెళ్ళాలంట ఒక రోజ అయితే వెళ్తారు రోజు ఏడ ఎళ్తారు అసలు విసుగు ఎవరికైనా విసుకే అమ్మాయినా చాలా కష్టపడుతున్నారు వాళ్ళిద్దరు భార్యాభర్తలు అబ్బాయి
ఉ
తీసుకున్నారు కదా
అవును స్పీచ్ థెరపీ ఏంది మద్యేన
చ్ తెర్పి అంటే ఇలా
మాట్లాటానికీ
ఆ మాటలు రాకుండా ఆర్టిజం ఉన్న పిల్లలు ఉంటారే
ఆ
వాళ్ళ తిరగవు కదా వాళ్ళు స్పీచ్ థెరపీ ఇస్తారు ఆ పదాలని పలికిస్తారు పదే పదే నేర్పిస్తారు
ఉమ్
నాలుకని నాలుకని ఏదో మడత పెడతారు అది ఎందో మిషిన్ అదే ఏదో పరికరం లాగా ఉండిది వాళ్ళ చేతిలో దాని సహాయంతో నాలుకని కదిలిస్తూ ఈ ఈ ప్రత్యేక పదాన్ని ఎలా పల కాలీ అనేది వాళ్ళు నేర్పిస్తారు పిల్లలకి
అబ్బో
అదే స్పీచ్ థెరపీ అంటే
అంటే అబ్బాయి ఫస్ట్ లో వినిపించేది కదా పాటలు కూడా వచ్చేవి ఆ అబ్బాయికి
ఉ మా మాటలు కూడా వచ్చేవి కాదు అంటే మనకి ఏదన్నా వినిపిస్తే మనం మాట్లాడగలుగుతాం మనకేం వినిపించిన్ది మన మనం మనకి ఎలా వస్తాయి మాటలు వినిపించదు మాటలు రావు
ఉహు
ఆ ఆ మిషన్ ఇప్పుడు అబ్ అబ్బాయికి మీ పెట్టిన మిషన్ లక్షల్లో ఉండిద్దంట క్షలు అట్లా ఉండిద్దంట మిషన్, మిషిన్ మాత్రమే రెండుల క్షణ అళ్ళ అలా ఉండిదంట కాస్ట్ ఆ అబ్బాయి
లేదు లేదు ఆపరేషన్ చేసినా మిషిన్ అవసరమే ఇప్పుడు ఆ అబ్బాయ్ కింద కింద పడకుండా అబ్బాయి కింద పడ కుండా ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి
అంటే ఇప్పుడు ఫ్యూచర్ లో కూడా అబ్బాయికి మిషన్ అవసరం కావాల
ఫ్యూచర్ లో కూడా అబ్బాయికి ఆ మిషన్ ఉంటేనే వినిపిచిది లేకపోతే వినిపించదు
ఓహో మరి ఆపరేషన్ ఎందుకు చేపించారు
అది చిప్పు ఏదో